హలో
హలో
హలో
ఇంపియట్లేదు
హలో
హలో
వినిపిస్తుందా అండి
వినిపిస్తుంది
హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది
హాయ్ అండి ఈ మార్నింగ్ ఏం ఫుడ్ తీసుకుంటారండి
ఉమ్ బేక్ ఫాస్ట్ ఏయ్ ఇడ్లీ దోశ
హలో
హలో
వినిపిస్తుందా అండి
వినిపిస్తుంది
హలో
వినిపిస్తుంది
వినిపిస్తుందా మార్నింగ్ ఏం ఫుడ్ తీసుకుంటారండి మిల్క్ తీసుకుంటారా
టిఫిన్ చేస్తాం దోశ ఇడ్లీ
దోశ ఇడ్లీ ఆ ఏంటి చేట్నీ వాడతారా లేదంటే మిరప చేట్నీ వాడతారా పల్లీ చేట్నీ వాడతారా
ఇంట్లో చేట్నీ యూస్ చేస్తాం పల్లీ లు
ఏ చేట్నీ అండి
ఆ
హలో
హలో
ఏ చేట్నీ వాడతారు అండి
పల్లీ చేట్నీ
పల్లీ చేట్నీ ఆ పిల్లలు ఉన్నారా అండి మీకు
హా ఉన్నారు
ఉన్నారా అండి
ఉన్నారు ఉన్నారు
ఉహు ఏం పెడతారండి పిల్లలకి
పిల్లకి పిల్లకి రాగి జావా
రాగి జావా
ఉ
హ రాగిజావాలో పెరుగు ఏమి అన్న యాడ్ చేస్తారా లేదంటే ఓన్లీ రాగిజావే వాటర్లో కలుపుతారా
రాగి జావా ను బాయిల్ చేసి పెడ్
బాయిల్ చేసి వాటర్ లో
తినిపిస్తా ఆ వాటర్లో బాయిల్ చేసి తినీ
ఆహా ఎగ్స్ ఏం అన్నా ఇవ్వరా అండి పిల్లలకి హెల్దీ ఉండే టట్టు కాజు లాంటివి అలాంటివి
అర్థం కాలే
హలో
హలో
హలో
హలో
కాజు లాంటివి ఎలాంటివి ఇవ్వరా అండి బాదం పప్పు కానీ బాదం మిల్క్ లాగా
అలాంటి వి ఏం లేదు
ఏం లేదండి ఈ సమ్మర్ లో ఎక్కడికన్నా తీసి తీసుకెళ్లారండి పిల్లల్ని ట్రావెలింగ్ కి అట్లా
ఆ వెళ్తాం వెళ్తాం అండి వెళ్తాం
ఎక్కడికి వెళ్ళారండి
టెంపుల్స్ కి వెళ్తాం
ఎక్కడికైనా వెళ్లారండి ఈ మధ్య
ఆ ఈ మధ్య ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్లినం ఇక్కడంత బ్యాక్ వెళ్ వేములవాడ కొండగట్టు
ఆహా హా ఫ్యామిలీతో వెళ్ళరాండి హలో
హలో
ఫ్యామిలీతో వెళ్ళారండి
ఆ ఫ్యామిలీతోనండి
హలో
ఆ ఫ్యామిలీతోనే వెళ్ళాం
ఆ మీ వాయిస్ విన్వడతలేదండి అందుకోసం మళ్ళీ మళ్ళీ అడగవల్సి వస్తుంది
ఆ వాల్యూమ్ తక్కువుంది
ఆ టెల్ వండర్లాకి ఇట్లా వెళ్ళలేదండి పిల్లల్ని వేసుకొని
వండర్లా లాంటి ఏం వెళ్లలేదు టెంపుల్స్ కెళ్లాం
ఎప్పుడు తీసుకెళ్లేదండి వండర్లా కి వేరే ప్లేస్కి ఏమైనా ఎక్కడ తీసుకెళ్లేదా
హలో
హలో
అర్థం కావట్లా
వండర్ లా ఎటైనా తీసుకెళ్లరాండి
వండర్లా అలాంటివి అలాంటివి ఏం వెళ్ళలేదు
ఆహా ఇ
గేమ్స్ కయితే లూలు మాల్ లాంటి గేమ్స్ కయితే వెళ్ళినాం
ఆహా ఏం చేసారండి లూలు మాల్లో పిల్లలకి ఆ
ఆ గేమ్స్ ఉన్నాయి పిల్లలకి గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడే గేమ్స్ అన్ని ఆడిపిచ్చాం ఆ
ఈ మధ్య టెంపుల్ కి ఎక్కడికి వెళ్ళలా
రీసెంట్గా ఇప్పుడైతే వెళ్ళలేదు
ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేదా
వెళ్తే వెళ్తాం ఫ్యూచర్ లో
ఆహా పండుగలు ఏమన్నా చేసుకుంటారా పండుగలు
ఆ బర్డేస్కి చనిపోయిందండి మా అత్తయ్య ఆ
మీకు ఇష్టమైన పండుగ
అర్థం కాలా
మీకు ఇష్టమైన పండుగ అండి
దసరా
దసరా బతుకమ్మ లేదాండి అమ్మాయిలు బతుకమ్మ చేసుకుంటారు కదా బాగా మీరు చేసార అండి ఎప్పుడన్నా
ఆ చేస్తం ప్రతీ ఇయర్ చే
ఆహ ఎక్కడ ఏం చేస్తారండి బంతి పూలు పెడతారా లేదంటే తంగేడు పూలు పెడతారా ఇంకేమన్నా పూలు ఉంటాయి కదా ఏ పూలు వాడతారా
సిటీలో అయితేనేమో బంతి పూలు ఆడతం విలేజీ లో నయితే మనకీ తంగెడు పూలు
నేమ్స్ చెప్తారాండి పూలు నేమ్స్
తంగేడు పువ్వు గునుగు పువ్వు టెక్ పూ
కింద తంగెడు వువ్వు పెడతారండి పైన బంతి పువ్వులు పెడతారా
ఆ
ప్లేట్ స్టార్టింగ్లో తంగెడి పువ్వు పెడతారా లేదంటే ఆకు పెడతారా
అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ చేసుకుంటారు స్టార్టింగ్ ఆల్మోస్ట్ అందరు తంగెడు పువ్వే పెడతారు
ప్రాసెస్ ఏమి ఉండదా ఇట్లా చేయాలి అట్లా చేయాలని
ప్రాసెస
హమ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆకులు పెట్టాలి తర్వాత పూవులు పెట్టాలి తర్వాత మళ్ళీ ఆకులు పెట్టాలి అట్లా ఏమైన్నా ప్రాసెస్ ఉండదా ఎవరికి ఇష్టం వచ్చిన వాలు పెట్టుకోవచ్చా ఎన్ని రోజులు చేస్తారండి ఆ పండుగ బతుకమ్మ
నైన్ డేస్ చేస్తారు
అవునా నీకేమనా ఐడియా ఉందండి నైట్ డేస్ ఏమేమి చేస్తారు ఫస్ట్ రోజు నుంచి అని
ఆ
ఫస్ట్ రోజు చేస్తారు కదా దాన్ని ఏమంటారు? అది బతుకమ్మ కదా
అర్థం కాలే
ఫస్ట్ రోజు చేస్తారు కదా నైన్ డేస్ చేస్తారు కదా నైన్ డేస్లో డేను ఏమంటారు సద్దుల బతుకమ్మ అని లాస్ట్ డే చివరి రోజు అంటారా
సద్దుల బతుకమ్మ సథింగ్ నాగూడ రాద్ తెలియదు నాగుడ చేస్తా ఉంటే ఫస్ట్ లాస్ట్ చేస్తాం మధ్యలిగా లే
ఐడియా లేదా
ఫస్ట్ లాస్ట్ ఇస్ మేయిన్ ఇంపార్టెంట్
ఆహా వేములవాడకి ఎందుకెళ్లారండి? ఫ్యామిలీ మొక్కు మొక్కున్నారా లేదంటే చూడాలని వెళ్ళరా
అర్థం కాలే
వేములవాడ కెల్లారన్నారు కదా
అర్థం గాట్లే
వేములవాడకి వెళ్ళారన్నారు కదా
వేములవాడకా
ఆ ఏమన్నా మొక్కు మొక్కుకున్నారా లేదంటే
జస్ట్ కాజువల్గా కాజువల్గా
క్యాజువాలటీ కొరకునా
అదే క్యజువల్గా చూడాలని ఏళ్లినం
సార్ మీరు వెళ్ళారండి పిల్లలు, మీరు సార్ ఓకే ఓకే ఎన్నిరోజులున్నారండి అక్కడ
ఉమ్
ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ
రోజులేం లేదు వన్ డేలో దర్శనాలాన్ని జరిపించ్చు
ఆహా ఒక రోజు ఎల్లారు ఒక రోజచ్చారా ఉహు మీ సరౌండింగ్ టెంపుల్స్ ఏమి ఉంటాయండి మీ సరౌండింగ్లో
మా సరౌండింగ్స్ లో అయితే తీసురావాలి తీసాలంట టీసర టీసర
కీసరా కీసర్లో టెంపుల్ ఉంటుంది కదడి వెళ్ళారా అక్కడికి
వెల్లలేదు వెళ్ళలేదు
ఐడియా ఉందండి ఏమ్ టెంపుల్ అది
ఫ్యూయల్
శివుడా
సేవండి
హలో
శివయ శివయ శివుడే
హా ఓకే ఓకేండి హెల్తీ ఫుడ్ ఏమైనా ఇంకేమి ఇస్తార అండి పిల్లలకిఅదొక్కటేన రాగిజావ వక్కటే ఇస్తారా
మార్నింగ్ రాగిజావా అంటే డే బట్టి చేంజ్ అయితా ఉంటది బ్రేక్ఫాస్ట్
అంటే మీరు వారంలోకి ఇప్పుడు వన్ మంత్ ఉంటది కదా వన్ మంత్ లో మీరు ఏమ్ ఎక్చేంజ్ చేస్తారు అంటే ఒక రోజు ఒక రోజు రాగిజావ పెడితే నెక్స్ట్ రోజు ఏం చేస్తారా ఇడ్లీ చేస్తారా
ఆ ఇడ్లీ ఉండొచ్చు ఉప్మా ఉండొచ్చు దోస దోస ఉండొచ్చు
ఒక రోజు ఇడ్లీ చేస్తారు ఒక రోజు ఉప్మా చేస్తారు ఒక రోజు దోశ చేస్తారు ఒక రోజు వడ చేస్తారు అట్లాగదా డైలీ రొటీ రొటీన్ కాకుండా అదొక టిఫిన్ అదొక టిఫిన్ చేస్తా ఉంటారా
డైలీ ఒక టిఫిన్ ఉంటది
ఒకటే టిఫిన్ చేస్తారా డైలీ
లైవ్ లోకి వచ్చి
హలో
ఆ డైలీ ఒక టిఫిన్ ఏ
ఒకటే టిఫిన్ ఆ వారంలోపు వారంలో ఒకటే టిఫిన్ ఇస్తారా
ఆహా వారం అంతా కాదు రోజుకొకటి
రోజుకోక టిఫిన్ రోజుక ఒక టిఫిన్ చేస్తారు నేను అనేది ఏంటంటే వారా లో ఉంటాయి కదా ఇప్పుడు మంగళారంము రాగి జావ చేస్తే సోమవారము చి బుధవారము ఇడ్లీ చేస్తారు అట్లనా
ఆ అలా అలా
ఆ అదే నేను అనే తర్లే వారం లోపు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ చేసి పెడతారు పిల్లలకి అంతే కదా మీరు ఎక్కడికి వెళ్ళలేదండి అది మీరు స్టడీ చేసటప్పుడు ఎక్కడన్న టూల్స్ టూర్స్ గాని ట్రావెల్స్ గాని ఎక్కడా చేయలేదా
ఆ
మీ టూర్ కేళ్ళలేదా మీ స్కూల్ టైమ్ లో
మా స్కూల్ డేస్ లో వెళ్ళినమ్
ఎక్కడికి వెళ్ళారండి
కర్ణాటక
కర్ణటక కర్నాటకలో ఏం చేసారండి మైసూర్ ప్యాలెసా
మైసూర్ ప్యాలెస్ టీ ఫ్యాక్టీ కాఫీ కాఫీ తయారు కాఫీ పొడి తయారయ ఫాక్టరీలోకి వెళ్ళమండి
ఆహా మైసూర్ శాండిల్ సోపు అవి అక్కడికి వెళ్ళలేదండి
ఎల్లిన
ఎల్లారా అండి అక్కడికి
ఆ ఎల్లినాం
ఊహూ ఎక్కడ స్కూల్ టైమ్లోనా అండి ఎక్కడ బస్లో వెళ్ళారా ట్రైన్లో వెళ్ళారా హలో
హలో
బస్ లో వెళ్ళారా ట్రావెల్ చ్చి ట్రైన్ లో వెళ్ళారా.
బస్సే
బస్సులో నేనా
బస్సే
ఫ్రెండ్స్ మీరందరూ కలిసి వెళ్లారా
స్కూల్ టైమ్లో మా టీచర్స్ అందరినీ గ్యాదర్ చేసి తీసుకెళ్ళాం
ఆహా టూర్ తీసుకెళ్ళారా స్కూల్ నుండి ఓకే ఇంకండి కర్ణాకలో అదొక్క ప్లేసే చూసరా ఇంకా వేరే టెంపుల్స్వి బీచ్ ఇట్లా అట్లా వెళ్ళలేదా
ఆ వెళ్ళాము కాపోతే ఐడియా లేదు ప్రజెంట్
అవునా అట్లా మర్చిపోతే ఎట్లా అండి స్కూల్ టైం మెమొరబుల్ టైం కదా అది
మళ్ళీ ఫోటోస్ చూస్తే ఫోటోస్ చూస్తా మల్ల గుర్తోస్
ఆ ఎందుకంటే స్కూల్ టైమే కదా బెస్ట్ మెమోరీస్
ఆ
స్కూల్ టైమే కదా బెస్ట్ మెమోరీస్ అందరికీ ఇంకండి మీరు ఏం పండుగలు చేసుకుంటారు ఒక దసరా ఒకటే చేసుకుంటారా వేరే పండుగలు ఏమన్నా చేసుకుంటారా
చేసుకుంటాం సంక్రాంతి
ఆహా కృష్ణాష్టమి అలా కృష్ణాష్టమి చేసుకో
బోనాలు అన్ని సెలబ్రేట్ చేస్ కుట్టం కాపోతే బతుకమ్మ అంటే స్పెషల్ మాకు ఇంటి వెళ్తాం మా అమ్మ వల్ల ఇంటికి అదొక్కటి స్పెషల్ మా అమ్మ వల్ల ఇంటికి వెళ్తాం కదా అది స్పెషల్
ఓకే ఓకే అండి ఇంకా ఆ బతుకమ్మకి ఊరికెళ్తారేమో అంతేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం